హలో ఆ బాగున్నారా బాగున్న బాగున్న మీరు బాగున్ రా
ఆ బాగున్న అబ్బా ఇక్కడే మా ఊరు దగ్గర అబ్బా మ చెల్లి పెళ్లి సెట్ అయింది అబ్బా
నేను మార్నింగ్ ఫోన్ చేస్తే బిజీ నిన్న ఫోన్ చేస్తే బిజీ రోజు బిజీ వస్తుంది ఏంటి ఇంత బిజీ అయిపో ఎందబ్బ నేను అనుకుంటున్నా
ఆ పెళ్లి చెల్లి పెళ్లి సెట్ అయింది
ఓ ఇగ ఆ బిజీ లో ఉన్నవేంలే అయితే
ఆ ఇంకా మా సంతోళ్లు అనమాట వాళ్ళు
ఓ వెరీ గుడ్ అయితే
అయితే ఎ ఎంగేజ్మెంట్ అయిన వన్ వీకే మ్యారేజ్ చేద్దామని చూస్తున్నాము
ఆహా మీ చుట్టాలే కదా ఇక తొందరగా చేసుకోవచ్చు
ఇంకా వన్ వీక్ గ్యాప్ ఇచ్చి చేద్దామ అని చూస్తున్నాం అనమాట
ఆ మంచిది చాలా మంచిది ఈ ప్లాన్ బాగుంది
అంటే తను మా మరిది గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట ఇంకా ల్యూస్ ఎ కు ఉండో అన్నమాట
ఓహో ఈ ప్లాన్ అయితే చాలా బాగుంది
ఇంకా షాపింగ్ చేయాలి కార్డ్స్ కొట్టేయాలి
అవును ఇ మరి పన్న సరేం పెడుతున్నారు
ఫర్నిచర్ మంచం అను మంచము దివాన్ సెట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇద్దామని చూస్తున్నాము
ఆ మంచిదేగా అయితే
అయితే ఇంకా పెళ్లికార్డులు గోల్డ్ కూడా పెడుటుతున్నాం అబ్బా నల్ల పూసలు ఉంది కదా నల్ల పూసలు హారము
ఇప్పుడు గోల్డ్ రే వామ్మో మరి మీరు ఇవన్నీ ఎలా ఒప్పుకున్నో ఒక రెండు బెట్ట అండి మరీ ఎక్కువ వద్దులే ఎందుకంటే ఇప్పుడు చాలా ఉంది కాస్ట్ మీరు అంత అన్నీ ఒప్పుకోకండి
అంటే మమ్మీ అందరికి ఫస్టే చేయి హారాలు చేయించింది అందరికి ఇప్పుడు చైను నలపుస రెండు జయించాలి
ఆహా అలా అయితే మంచిదే
దట్ టూ మంత్ క్రిస్టియన్ మ్యారేజ్ కదా క్రిస్టియన్ మ్యాన్ రింగ్స్ కూడా పెట్టాలి ఇద్దరికి
కంపల్సరీ ఎంగేజ్మెంట్ లో రింగ్స్ పెట్టుకోలేదా మరి
అంటే ఎంగేజ్మెంట్ చేయాలి ఇప్పుడు ఇంకా ఇంకా కాలేదు ఎంగేజ్మెంట్ చేయాలి
ఓ
ఎంగేజ్మెంట్ అయినా వన్ వీక్ కి వన్ వీక్ మ్యారేజ్ అనమాటా
అలానా అయితే మరి ఇప్పుడు రింగ్స్ రెడీ చేస్తున్నారా
ఆ ప్రజెంట్ ఆర్డర్ ఇచ్చాము
ఆ మంచేదే అయతే
ఇంకా వంట ఇప్పుడు వంట క్యాటంగ్ పెట్టాలా బస్ పెట్టాలా అని చూస్తున్నాం
బఫోదు ఈ సమ్మర్ సీజన్ అసలే చూస్తున్నావుగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను జనాలు ఆ వేడికి ఇంత రిస్క్ లాగా ఫీల్ అయితారు కూర్చొని ప్రశాంతంగా తినేలాగా పెట్టాలి
అదే ఎలా చేయాల అయ్యందని మనకి మన దగ్గర వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్నారు
ఆ మరి ఇంకేంటి వాళ్ళకి ఇచ్చేయచ్చు
అని చూస్తున్నాము ఇంకా
క్యాటరింగ్ వాళ్ళే చేస్తారు మొత్తం ఇగ వాళ్ళే చూసుకుంటారు
ఇంకా వాళ్ళకే ఇద్దామని చూస్తున్నాం ఇప్పుడు డాడీ కూడా డాడీ కూడా ఒక్కడే చేయలేడు కదా
అవును అప్పటికప్పుడు టెన్షన్స్ అయిపోతాయి ప్రశాంతంగా ఉండాలి ముందే అన్ని చేసేసుకోవాలి పెళ్ళి అంటే చాలా అడావిడి
ఇంకా మన ఇంటికి పెయింటింగ్ వేయించాలి
బమ్మ మరి తొందర చేయించండి మీరు ఎమ్మటి అనుకుంటున్నారు కద మరి మ్యారేజ్
అదే చూస్తున్నాము ఇంకా ఇంటికి పెయింటింగ్ వయించాలి మనం డెకరేషన్ చేయించాలి కదా కొంచెమైనా ఎంగేజ్మెంట్ కి కొంచెం డెకరేషన్ చేయించాలి కదా ఇంకా హల్దీకి అన్ని ఇంకా అ అంటే ఇంక అన్ని ఎస్టిమేషన్ చేస్తున్నాం ప్రజెంట్
కేషన్ స్టేజ్ డకొరేషన్ ఉండాలి కదాటేజ్ డెకరేషన్ ఇంపార్ట్
అది స్టేజ్ డెకరేషన్ ఉండాలి మన ఎంగేజ్మెంట్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ మ్యారేజ్ టైమ్ లో బాగుండాలి
అవును అవును మ్యారేజ్ టైమ్ లో మంచి ఇది చురల్ న్చురల్ ఫ్లవర్స్ పెట్ట చట్టండి బాగుంటాయి
ఆ ఇప్పుడు అవునవును నాచురలే పెట్టాలనుక టునం మేము
మా దగ్గరా ఒకళ్ళు ఈ మధ్యలో చేశారు నీకు వాట్సాప్ ల ఫొటోస్ పెడతా ఎంత బాగా చేసారు తెలుసా డెకరేషన్
అవును ఇప్పుడు అందరూ పెళ్లి ఎలా జరిగిందనే బాగా మాట్లాడుకుంటారు
అవును ఫుడ్డు ఫస్ట్ ఫుడ్ బాగుంది అంటే పెళ్లి బాగుందింటే
ఫుడ్డు మ మాట్లాడుతారు పలానా పెళ్ళిలో ఇలా జరిగింది అలా డిస్కస్ చేస్తా ఉంటారు బాగా చేసారు బాగా చేసారు అట్లా అంటా ఉం టరు గద
అవును చాలా
ఈ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మనం ప్రధానం పెళ్ళి అన్నీ చూసుకోవాలి ఇంకా ఇదొక షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాంరా ప్రధానం మా ఇంట్లో ప్రధానం మా ఇంట్లో పెళ్లి అబ్బాయింట్లో చర్చిలో పెళ్లి
అలానా కొన్ని కొన్ని పె పెళ్ళిళ్ళ ఎలా ఉంటాయింటే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకొని అమ్మాయి అబ్బయి తీసుకొని వెళ్ళిపోతారు అలా
అంటే ప్చ్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంటది కదా గ మా సైడ్ ఇలాగ అనమాట అయితే మా చోట ఏంటంటే అమ్మాయిల దగ్గర ప్రధానం ఉం టది
అవునవును
అ అబ్బాయి దగ్గర పెళ్ళి ఉంటంది అనమాట ప్చ్ ఇప్పుడు మా ఇగ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా వాళ్ళ ఊర్లో చర్చిలో పెళ్ళి పెళ్ళి
ఓకే వెరీ
రిసెప్షన్ ఏమో ఫంక్షనాల్ టవో
ఓకే అక్కడ దగ్గరేనా మరి ఫంక్షనాలు వెహికిల్స్ ఆ వెహికిల్స్ కూడా కావాలంటే ఒక ఒక మూడు నాలుగు కార్లు పెడితే అయిపోయిది
అ ఇంకా మనకి ఎలాగో ఓన్ కార్స్ ఉన్నాయి కదా ఒక టూ కార్స్ ఉన్నయ్ మన దగ్గర కూ త్రీ కార్స్ రెండెడుగా తీసుకోవాలి
అవును వాళ్ళే డ్రాప్ చేస్తారు జనాల్ని చర్చి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ కి
అవునవును
ఊ కానీ మీరు ఏం చెయాలి ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబ టి మీరు బుక్ చేసుకోవాలి వీళ్లని ఎవర్ని ఫస్ట్ అ ఫల్ వంట వాళ్ళని డెకరేషన్ వాళ్లని ఇవన్నీ బుక్ జేసుకోవాలి ఎందుకంటే ఇది ఈ ఫోర్ మంత్స్ ఫుల్ బిజి చాల బుక్ అయిపోతారు వన్ మంత్ బిఫోర్ కూడా బుక్ అయి మంచి రోజు కాబట్టి బు ఒ బుక్ అయిపోతారు జనాలు మీకెవరు దొరకరు
అదేది చెయాలి ఈ ఇవాళ రేపట్లో మొత్తం చూసేద్దామని చూస్తున్నాం ఈ వంట దగ్గర నుంచి అన్ని క్యాటింగ్ ఇచ్చేద్దామని చూస్తున్నాము ఇంకొకటి శారీస్ లో కూడా శారీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి అంట కదరా
కట్ వర్క్స్ వచ్చాయి తెలీద కానీం పట్టు శారీస్ తు సెవెన్ థౌసండ్ అబోవ్ ఉన్నాయి బాగున్నాయి
బయ ఇప్పుడు మగ్గం వర్కు బ్లౌజెస్ గానీ ఇప్పుడు శారీ కూడా మగ్గం వరకు వేస్తున్నారట కదా
ఆ అంటగాని అదం అంతకని బ్లౌజ్ కేయించుకోవచ్చు శారీకి అంత లుక్ ఏమి ఉండదు మన కాస్ట్లీ శారీ ఇప్పుడు ఒక టెన్ థౌజండ్ శారీ కొనుక్కుంటే అవసరం లేదు కదా
కానీ పెళ్ళికతురు అందులో అందరిలో స్పెషల్ ఉండాలి కదా ఇప్పుడు ప్రధానంలో గాని రిసెప్షన్ లో గాని తను హైలైట్ అవ్వాలంటే సారీకి బ్లౌజ్కి
ఒక ఐడియా చేద్దాం బ్లౌజ్ కుని శారీకి ఒకక్కటి చేయిద్దాం బాగుందంటే ఇంకొకటి చేయించండి లేపోతే లేదు
అలా మా సిస్టర్ ఏమంటుందంటే ఇలాంటుంది శారీకి బ్లౌజ్ కి రెండింటికి చేయించాలి మగ్గం వర్క్ అని అంటే సైడ్ లేస్ లాగా వేస్తున్నారు కదా ఇప్పుడు శారీకి ఆ శారీకి సైడ్ లేస్ లాగోస్ స్తుంది గా ఇప్పుడు అంచుకి
అట్లవస్తుంది కట్టు వరకు లో కూడా వస్తున్నాయి
అవునవును ఇంగ చూసి తీసుకుందామని చూస్తున్నాము మా సైడ్ ఏందంటే అమ్మాయిలు బట్టలేమో అబ్బాయిలు తీసుకోవాలి అబ్బాయిలు బట్టలే అమ్మాయిలు తీసుకోవాలి కోవాలన్నమాట
అయితే వాళ్ళు మంచిగా మనం సలాడ్ చేసుకుంటే వాళ్ళే బిల్ పే చేసేస్తారు ప్రాబ్ ప్రబ్లమే ఉండదు
చె ఎల్లి షాపింగ్ చేయాలన్నట్టు ఇంకా స్టార్ట్ చేయాలి ఇం ఇకా హడా ఒడి ఉండిపోయి నీకు కాల్ చేయలేపోయ అబ్బా
అవునా ఏం కాదులే నేనే ఇప్పుడు నువ్ ఇక మ్యారేజ్ అన్నావ్ గా అర్ధం చేసుకున్నాలే మరి ఇప్పుడు అందరం బాగున్నాం మరి ఫర్నిచర్
ఈ ఫర్నిచర్ చేయించాలబ్బా మీ సైడ్ బాగుంటదంట కదా ఫర్నిచరు
ఆ కానీ కాస్ట్ కూడా అలానే ఉంటది వుడ్డు ఇట్ సైడ్ విలేజ్ కదా కదా మొత్తము అడవిలోంచి తెస్తారు ప్యూర్ ఉంటది గని కాస్ట్ ఎక్కువ ఉంటది మరి
ఇప్పుడు డిజైన్ కు డిజైన్ చేస్తారా మంచకి
ఆ ఉన్నాయి మా దగ్గర నీకు ఫొటోస్ పెట్టమంటే నా ఫోన్లో ఒక ట్వంటీ వరకు ఉన్నాయి పంపిస్తా కాకపోతే కాస్ట్ ఉంటుంది నేను ముందే చెప్
ఆ పర్లేదు పర్లేదు మనం అంటే ఒక్కసరే కదా పే పెళ్ళంటే అంటే మళ్ళీ మళ్ళీ చేసుకున్నా
మేం కూడా చేయించాము సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ మంచం చేయించాము వన్ లాక్ పడ్డది మరి ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ ఉండొచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటది
అంటే మీరు లాస్ట్ ఇయర్ చేయించారు కదా ఇప్పుడు కాస్ట్ ఎక్కువే పెరుగుంటుంది మేబీ
అంది అందుకనే చెప్తున్నాం మళ్ళీ దానికి పాలిష్ అని ట్రావెలింగ్ ఛార్జెస్ అని మంచం అంటిప్పుడు
అంటే ట్రావెలింగ్ అంటే మందేనా ట్రావెలింగ్ చార్జెస్ వాళ్ళ
వాళ్ళే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే ఇంటికి తెచ్చిచ్చేసి మనకి మంచాన్ని మొత్తము ఫిట్ చేసి ఇస్తార అనమాట
ఇప్పుడు దివాన్ సెట్ కూడా చేస్తారారా మీ సైడ్
ఆ దివాని చేస్తారు మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే సూపర్ చేస్తారు
ఇప్పు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ లో కూడా వెరైటీ వెరైటీ వస్తున్నాయి అంటే కదా మన ద ట్టు ఏందంటే టేక్ తో కావాలి ది వేరే చక్కతో కాకుండా టేకు తో కావాలి మనకి
టేక్ తోటి అన్ని టేకే ప్యూర్ టేక్ ఉంటదు మా సైడ్
ఇప్పుడు డిజైన్స్ ఇప్పుడు ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి నెమలికలు లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు దాని మీద ఫ్లైవుడ్ మన మనమే కొనుక్కోవాల వాళ్ళు ఇస్
అసలు మీరు ఏం లేదు జస్ ట్ మీరు అమౌంట్ పే చేసి ఇంత టైం అనేది వాళ్ళకి ఇస్తే చాలు. వాళ్ళు వాళ్ళే మీరు ఒక కాకపోతే డిజైన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి.
ఓకే ఇప్పుడు పదుపు ఫ్లైవుడ్ అంతా వాళ్ళదే.
ఆ పరుపు మీరే కొనుక్కోవాలి.
హాహా ఓకే ఇప్పుడు మంచం కింద కబొడ్స్ లా వస్తున్నాయంట కదా అంటే కింద క్లోజింగ్.
అవునులే అది ఉంది ఉంది ఆ సిస్టమ్ కూడా ఉంది.
అంటే కొత్త మోడల్ అంటా కదా.
ఆ ఉంది ఉంది కొత్తమో
మా రీసెంట్ గే మా కజిన్ మ్యారేజ్ కూడా అయింది.
ఓ ఆమ గూడ ఇచ్చారా
ఆ తనకి అలా ఇచ్చారు అన్నమాట మా పెద్దనాన్న గారు.
ఓకే అలా అయితే ఇలా ట్రై చేద్దాం అయితే మరి. మీరు ఆ ఫోటో నాకు వాట్సాప్ లో పెట్ టు ఒక్కసారి చూస్తా నేను చూసి ఈ డిజైన్ వాళ్ళకి తీసుకెళ్లి చెప్తా ఇగో ఇలా చేయండి అన్న మా అక్క వాళ్ళదే బాగా వాళ్ళు అమౌంట్ పరంగాంటే సరే అమ్మా చేస్తా
అంటే ఫినిషింగ్ కూడా మంచి నీట్గా ఉండాలి. ఒకసారి సింగిల్ పేమెంటా టూ టూ పేమెంట్స్ లా
త్రీ పేమెంట్స్ చేయాలి. ఒకసారేమో అడ్వాన్స్ తీయాలి, మళ్ళీ చెక్క వచ్చాక, మళ్ళీ మొత్తం అయిపోయాక త్రీ పేమెంట్స్.
ఓకే ఓకే
సరే సరే బిజీగా ఉన్నారు కదా అక్క ఇయన్నీ నాకు వాట్సాప్ పెట్టండి మాట్లాడతాను. ఆ నీకు నచ్చిన ఫొటోస్ కూడా ఆయన నెంబర్ తో పెట్టిస్తా
ఓకే ఓకే ఓకే మరి థాంక్యూ
తీసుకోండి మరి
ఓకే రా థ్యాంక్ యూ ఓకే బాయ్